అల
ఆ, చెప్పు అన్న.
ఉన్నావా
ఆ తిన్న తిన్నారా మీరు
తిన్నా తిన్నా ఏం చేస్తున్నారు
ఏం లేదు ఆ అబ్బాయికి హాస్పిటల్ తీసుకోపోయినా ఇంజెక్ ఏ పచ్చ జ్యూస్ తాగిపిచ్చిన్రు, తాగేసి ఇచ్చినా ఇగొ ఇప్పుడే.
అవును. హాస్పిటల్
టీటి ఇంజెక్షన్ అనికి ఎలకలు కొరికినాయ్.
ఓ. అదే చాలా ఇబ్బంది, అది. లేబుల్ పెగువ్యాది వస్తాది అట్లా.
నాక్ కొరికింది, కానీ నేను తీసుకోలే. నాకైతే బ్లెడ్ వచ్చింది.
ఎప్పుడు జే? ఎప్పుడయింది నీకు?
ఓ, ఫస్ట్ నిక్ చెప్. చెప్పినగ నేను పవన్ అన్నకు ఫోన్ చేసి చెప్పినా ఇట్లా రక్తం వచ్చింది
చాలా రోజు గదిగా
ఆ చాలా రోజులైంది
మ్ ఓకే ఓకే ఏం కాదు మరి చాలా రోజులు అయితే
మహమ్ ముఖ్యం అనడు మరి హన్న
ఏం లేదు ఆయన ఇప్పుడు ఉ అక్కడ ఉంటాయట కట్టింగ్ షాప్లో కట్టి కటింగ్ చేపించుండు
ఆ
న మళ్ళా షే షేవింగ్ చెపించిండు పో తన్నాయి ఇప్పుడు టైం అయింది ఇ అ అదే పోతాడేమో ఎప్పుడూ
అదే ఆడు ఇక ఇంకా అక్కడ్ పోలే
రేపు రే ఇవాళ పోతాడు ఇప్పుడు ప్చ్ ఇప్పుడు పోతాడు దగ్గరే అట అక్కడ్ నుంచి
ఆహ
ఆ
హమ్ ఇంకేందిమరన్నా
ఏం లేదున్న ఆయన వచ్చిన వాళ్ళ నాన్న ఫోన్ చేసడు
ఆ ఆ
చాలా ప్రాబ్లం అవుతుందట హాస్పిటల్ తీసుకుపోదాం అంటుంది ఆయన ఫోన్ చేసి
వదీనాకు ప్రాబ్లమ్ అయితుంది అటనా
అవునవును అంటుండే అయన ఇప్పుడు పెయిన్ ఉంటా అంటే పెయిన్ లేదు కానీ తీసు కుపోవాలి ఇబ్బంది అయితుంది అట్లా అంటుండు ముందే చేపిద్దాంమని ప్లాన్ ఉండే వాళ్ళది
మ్ మరి ఎవరి పిలుస్తున్నారు
ఓ ఫోన్ చేసిండు వాళ్ అలా అన్నతో మాట్లాడిపి అది ఎవరితో మా మా అన్న అన్న ఫోన్ స్విచ్ అప్ వస్తుంది అన్నకు ఫోన్ చేసి మాట్లాడిపి అంటున్నారు
అదే
నేనన్న పేన్ ఏమైనా ఉందా లేద అంటుడు పేనైతే లేదు కానీ ముందే చెపిద్దాం అన్నట్టు ఉండే వాళ్ళ ప్లానిప్పుడు
ఏ మనకు వా వాళ్ళకి ఎందుకు పిలుస్తారన్న మరి వాళ్ళే చెప్పయాలి కానీ ఇకా డబుల్ గురించి కాంపిటీషన్
డబ్బులు మరి ఏమో కానీ అక్కడ ఉండాలి కదా
అ
దాని కోసం పిలుస్తున్నారేమో హుమ్ వాళ్ళు చాలా హుషారు ఉన్నారు వాళ్ళు
అయి మన్న
ఫోన్ చేయాలి ఎప్పుడో అప్పుడు ఫోన్ మమ్మీకి ఫోన్ చేసినా మమ్మీకి ఫోన్ ఉ
మమ్మీ ఏమన్నది నన్ను
మమ్మీకి ఫోన్ చేసి చెప్పినా అట్లా అట్లా అంటున్నారు మల్లా ఫోన్ చేయమని చెప్పవు అన్నది అంటే అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే ఆ సరే నేను మాట్లాడిపిస్తా అంట
ఎం లేదు ఏం లేదు మరి ఎందుకు ఆమెను పెయిన్ ఉంటేనే
ఏవో అదే వా డాక్టర్ తో అన్న అన్నకి అక్కడ తెలిసిన ఒక ఉన్నాడట గవర్మెంట్ ఆయన
ఆ
ఆయనతో మాట్లాడిపిస్తా అంటుండు మాట్లాడితే తెలుస్తాది ఉ
నిమ్స్ లో నంబర్ వన్ డెలివరీ అవుతుది
ఆ
రిమ్స్ హాస్పిటల్ లో హైదరాబాద్ లో నంబర్ అన్ డాక్టర్స్ ఉన్నారు నెంబర్ వన్ డెలివరీ అయితది
ఏ వాళ్ళు చెపియ్యరు వాళ్ళ ప్రైవేట్ లోనే చెపిస్తారు అక్కడ ఆ గవర్నమెంట్ అదే అది ఇది అంటారు వాళు ప్రైవేట్ లోనే చేపిస్తరు హుం గవర్నమెంట్ అంటే ఇంకా లొల్లి ఉండదు అదే
ఆ ఫస్ట్ అకడ చూపెట్లేమా ఆ
ఫస్ట్ ఆదిలాబాద్ లోనే చూపెడితే మంచిగా ఉంటుండే అక్కడ హాస్పిటల్ ఉండే ఒకటి ఇలా మన మన నా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడే చెపించిండు ఆయన ఆ వాళ్ళది అక్కడే చేపిస్తే మంచి ఉంటుండే ఆ ఈల్లేమో అటు ఇటు చేపిచిరు ప ఇప్పుడు టైమ్ పడతాది అది అ
వాళ్ళ ప్లానింగ్ లు వేరు ఉంటది
మ్ న నేను మాట్లాడినప్పుడు నాతో ఎ నాకు ఒక ఒక విషయం కూడా చెప్పలే ఆమె
చెప్పండి మనకు అ చాలా ప్రాబ్లం అయితది ముందు ముందు మనే విషయంలో
మంచిగా మాట్లాడింది ఫోన్ చేసింది బానే గట్టిగా మాట్లాడింది పెట్టేసింది అన్న ఏం చేస్తుండ అన్న గురించి అడిగి ఎవరి గురించి అడగలే
నికడుగదమని
హుమ్
సీనా నాయకుడు కాల్ చేస్తుండు
కాల్ చేస్తోండా ఈ కాళ్ అయిపోయినాక మాట్లాడు ఒకసరి పోతుండేమో ఆయన కూడా పోతుండేమో ఆయన కారు లోపల ప్పుడు చూషలు కావచ్చ
ఇప్పుడు చూసి చేస్తాండు కాలు
ఊ
నాకెంటెలిడ్ దేవేంద్రన్న ఫోన్ చేసి భలే చెప్తుండడు
బట్టలు వైరుూపాాలు వడుట్ట అన్నారా
ఆ పోయి రెండు పోయి ఇక్కడ పిల్లలు ఇచ్చేడుతున్నాయి ఆ పిల్లలు కొట్టిన్న టయి ఆ పిల్లలకి ఎలా కొట్టిండట ఆడు వైరు పాల్ వయి వా వాళ్ళ దగ్గర నుంచి నువ్వే తీసువచ్చు న ఇవయ్య కొట్టా కొడతా కట్టలు తీసుకుంటాం అనుకుం
ఏ ఎవరు మరి వాళ్ళు ఎవరు ఉన్నారుార అక్కడ ఇక్కడ
ఇక్కడనే ఉన్నారు వాళ్ళు
అరి ఇస్తున్నారా వాళ్ళు నీవు
న ఇంకా మగలే వాళ్ళకు ఎలానే కుటిందట వాళ్ళకు
ఆ ఎందుకో పాకినా
ఆ వాళ్ళ రూమ్మేట్స్ ఆ పిల్లలు బాగుంటాయి ఇచ్చిస్తారు
అవునా ఈది ప్రస్తుత మచ్చిండేమో
వా
అ అట్లా ఇస్తాడునా పైసల గురించి అటు ఇటు ఉంటాడు కాగానీ బాగానే ఉంటాడు పైసలు విషయంబా
ఆవు
ఆ
మాపిల్లి పోన్ స
ఎ నువ్వు స్ న పోత్త ను రాకు పూల ఇరవ
ఆ
నేన్ ఓదగదా నువ్వు నువవు కూడాడస్తస్తావ
నువ్వు చిన్ని బయ పెళ్ళికి పోయిరా నేను చిన్ని బయ పెళ్ళికి రాను నేను దేవేందర్ అన్న పోతా తర్వాత దేవేందర్ అనకి నువ్వు రా
అట్లా ఉంటే ఎట్లా నేను రాకపో నే పోకపోతేనే వాళ్ళు అనుకుంటారు రాలే అని నది ఒకటి ఏదో ఒకటి చెప్పాలి కానీ తన్నది ఆయన చేస్తే దగ్గర దగ్గర తీసుకుంటే మంచిగా ఉంటుంది
ఆ దగ్గర దగ్గర తీసుకోవాల ప పది రోజు ఒక ఐదు రోజులు ఇ స్టట్ అంటే నువ్వు కూడా ఉంటుావు నేను ముళ డైరెక్ట్ అన్న దేవేందర్ అన్న పెళ్ళికిస్తా
అ చది అటు ఇటు ఉంటది
అట్లా దేవేందర్ అన్న పెళ్లికి వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది
నెక్స్ట్ మంత్ ఉంటుంది కదది అనుకుంటాను నెక్స్ట్ మంత్ తీసుకుంటారు కళ్ళు
ఆ రెండు మూడు రోజులు ఇ టటో తీసుకు రెండు రోజులు ఇటు అటు ఇటు తీసుకుంటే బాగుంటది
అట్లనే తీసుకుంటారేమో చూడాలి ఇప్పుడు ఇలా అనిల్ ఎంగేజ్మెంట్ అయితే తెలుస్తుంది ఏమనేది కభనావ క్ వాళ్ళ కొడుకు మస్తస్పాటు ఉంట డు చ సనేనేమో
ఎవరు కొడుకు
అంచీత అంచీతో అల్ కొడుకు
అవునం నేను చూడలేదు ఎప్పుడు
ఏ మస్తు సస్ ఉంటాడు ప అన్న
అవునా
మళ్ళ అమ్మ కన్నా బాగా ఉంటాడు
ఆ
వాళ్ళ అమ్మక అమ్మ అమ్మ నాన్న కన్నా మస్తూ ఉంటాడు ఆయన
ఏ స్మార్ట్ ఉంటాడా
అవును
ఆ ఎప్పుడు చల్
నేనున్న వల్ళ ఫోన్ చేసిండ ఒకటే సార్ చేసిండ
ఇంకా సజేశన్
చేస్తుండే ఎప్పుడు
లేదు లాస్ట్ మినిట్ ఉందిగా మాట్లాడి మాట్లాడి చేస్తాం హ ఇంకెంత మరి
ఏ లేదు ఇప్పుడు తిన్న ఇప్పుడు సాంబారు పప్పు అన్నం కట్టి తిన్న పడుకోవాలి ఇప్పుడు
అడికి టాస్కులు చేయమతే ఎందుకు అట్లా చేస్తున్నాడు
ఎవడు పోవనా
పోన్ సార్
శేగారా వస్తు బానే చడ అనే కూడా పవ
ఆ
చేస్తాడు చేస్తాడున కూడా
ఆహ
ఇంకామరి ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు
ఎందుకు
చేద్దాము అంటే ఆయనకి మాట్లాడదామ్ అంటే
ఆ వాడు మాట్లాడితే అయిపోతుది
అట్లానే అనుకున్నా కానీ చేయడు
ఆహా సరే సరే నేను మాట్లాడతా